తిన్నరా హలో అండి హాయ్
చెప్పండి ఏం చేస్తున్ తిన్నానండి మీరు తిన్నారా
ఉమ్ తిన్నానండి మా అన్న ఎప్పుడే లైక్ బ్లాక్ బెర్రీ అంటారు తెలుసా
ఆ అవునండి
అవి తీసుకొస్తే తింటున్నాను
మి అన్నయ్య వచ్చాడా అండి
అవునండి
మరి చూసారా
లేదండి అంటే వచ్చి వెళ్లారు
త పర్వాలేదండి మరి మాట్లాడడానికి
ఏం కాదండి పర్వాలేదు
ఓకే అండి చెప్పండి
టేబుల్ కార్ అనన్నది కేక్ చిన్న కేక్ పీసులు
ఎవరండి డిస్టబెన్స్ గా మాట్లాడుతున్నారు
మా మమ్మీ మా డాడీ అండి కొంచెం డిస్టబెన్స్ ష్ దా అ చెప్పండి సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్ కి ఆ మీ వాయిస్ క్లియర్ గానే ఉందండి నా దగ్గరని కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మధ్య మధ్యలో అవేం పట్టించుకోకండి హ్యాల్దవా అద అవునండి నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం బాగ్ బట్టలు కొనుకుంటా
ఓకే వినండి మీకు షాపింగ్ల ఇసంటి టైప్ ప్స్ అంటే బాగా ఇష్టపడతారు తక్కువ బడ్జెట్లు ఉన్న డబ్ డ్రెస్సెస్ ఎక్కువ ఇష్టపడతారా ఎక్కువ బడ్జెట్ లో ఉన్న డ్రెస్సెస్ ఎక్కువ ఇష్టపడతారా మీకు ఇసువండి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఒకసారి వివరంగా చెప్పగలుగుతారా
ఒకే అండి నాకు లైక్ మరి ఎక్కువ హై బడ్జెట్ ఇష్టం ఉండదు మరి లో బడ్జెట్ మీడియం ఒక టూ థౌజండ్ రేంజ్ లో తీసుకుంటా నాకు లైక్ వెస్టర్న్ వేర్ ఇష్టం ఇంక ట్రెడిషనల్ వేర్ త్రీ పీస్ హాఫ్ సారీస్ ఇష్టం జీన్స్ ట్రౌజర్స్ తీసుకుడి
ఓకే అండి
మీకు ఎట్లాంటి ఫ్యాషన్ వేర్ ఇష్టమండి అ
నాకా అండి
ఆ మీకే అండి
హ నాకు చాల్ అమైందీ ఆ కాటన్ స్టైల్ అంటే కొంచెం పల్సగుండే షిట్ ట్స్ లంటే ఇష్టం ఇంకా ఓవర్ సైజ్ టీషర్ట్స్ అంటే ఇష్టం జీన్సు నైట్ ప్యాంట్సు అవి కూడా మీడియం మధ్య ఎట్లను నైట్ ప్యాంట్స్ అంటే ఒకోరు నైట్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ అయితే బి మీడియం మద్యట్లనూ ఇష్టమే ఆ కొంచెం స్టైల్ వాటిటి బట్టలు అయితే కొంచెం కాస్ట్ పెట్టి తీసుకోవాలనిపిస్తయ్ ఎందుకంటే దాని ప్రీమియం ఆ లుక్ ఆ టైప్ ఇవి వస్తాయన్మాట ఆ టైప్ లుక్ రావాలంటే కొంచెం ప్రీమియంగానే పెట్టాలి డబ్బులు కొంచెం ఎక్కువ పెడితేనే ఆ టైప్ కొంచెం క్లాత్ అయినా ఆ టైపు స్టిచ్చింగ్ మన దగ్గరకి ఒస్తది ఇగా తక్ క్కువ రేటుకొచ్చిందని మనం అక్కలు ముక్కలుగా తక్కువ డబ్బుల్ తోటి కొన్నాం అనుకోండి మనకి ఫీ ట్నెస్ అనేది కరెక్ట్గా రాదు సో కొంచెం
ఓకే
ఖర్చు అయినా ఎక్కువైనా పర్లేదండి కానీ కొంచెం మంచిగా తీసుకోవాలి తీసుకునేది కూడా. ఇంకా షూజ్ అండ్ అంటే చాలా ఇష్టం అవి కూడా కొంచెం బ్రాండెడ్ వే కావాలి ఇలాంటివి అయినా పర్లేదు కానీ బ్రాండెడ్ షూస్ అంటే ఇష్టం స్లిప్పర్స్ కూడా బ్రాండెడ్ యే అంటే కొంచెం బ్రాండ్ వాడితెనే ఏ బాగుంటది ఎందుకంటే కాలేజ్కెళ్తున్నాం కదండి ఆ ఆ మాత్రం కొంచెం స్టైల్గా ఉండాలం
లైక్ బ్రాండీ వాటర్ అంటే మీరు రిచ్ కిడ్సా అనే అర్ధం
అర్థం కాలేదండి ఏమన్నారు.
బ్రాండ్సో యూజ్ చేస్తరంటే లేక్ మీరు కొద్దిగ రిచ్చే అనుకుంట కదా
మీ వాయిస్ అంత క్లారిటీగా లేదండి కొంచెం గట్టిగ చెప్తరా
ల చాలా బ్రాండ్స్ ఎక్కువ వాడతారంటే బడ్జెట్ బానే ఉందనుకుంటా అండి మీ దగ్గర
అంటె లేదండి బడ్జెట్ ఏం లేదూ అంటే ఆ కూడబెట్టుకున్న డబ్బుల తోటే లాస్ట్ కి కొంటానండి. అంటే ఆ మనీ దాచి పెట్టీ దాచిపెట్టీ దాచి పెట్టీ ఇంకా కొంచెం ఎక్కువ అయినంకనే డ్రెస్సెస్ అయినా షూస్ అయినా స్లిపర్స్ అయినా ఒకసారే అన్ని కొనుక్కుంటా అన్మాట
సమ్మర్ సీజన్స్ లో మ్యాంగోస్ తినరా అండి
మీకూ మీక్కూడా అలానే ఇష్టమా మీరు ఎలా కొనుక్కుంటార అనమాట బట్టలు
బట్టలూ మా మమ్మీ ఇస్తదండి నాకు డబ్బులు మా మమ్మీ గారు మా డాడీ
మీకు షూసూ స్లీపర్సూ హ్యాండ్ బ్యాగ్సూ ఇలాంటివి ఏమి ఇష్టం లేదా
చెప్పులు ఊ లైక్ ఫర్ షూసూనూ చెప్పులలో లైక్ హీల్స్ అంటే చాలా ఇష్టం అండి హ్యాండ్ బ్యాగ్స్ నాకు అంత పెద్దగా నచ్చదు తీసుకోన్ నేనూ లైక్ షూస్ అంటే నాకూ మా ఇంకా లైక్ అబ్రాడ్ లో ఉంటది తనూ మంచి బ్రాండెడ్ షూస్ పంపించింది అవ్వే వాడతా ఉంటాను స్లిప్పర్స్ అంటరా నాకూ లైక్ టూ మంత్స్ ఒకసారి నేన్ కొత్త కొత్త స్లిప్పర్స్ ట్రై చేస్తూ ఉంటాను హలో
అవునండి
అవునండి
హ్మ్ వింటున్నాన్ వింటున్నానండి మీరు చెప్తున్నారని నేను సైలెంట్ గా ఉన్నాననమాట హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం లేదు ఓకే అర్థమైతుంది అంతేనా ఫ్రేగ్రెన్స్ ఇలా జ్యువలరీస్ ఏం లేదా అండి
చాలా ఇష్టమండి లెక్ నేను అన్ని లెక్ పర్ఫ్యూమ్స్ గాని నా చెప్పులు గానీ అంతా అబ్రాడ్ నుంచే మా బాగ ఇష్టం ఉంటది నాకు ఈవెన్ స్కిన్ కేర్ కూడా లైక్ లైట్గా మాయిస్ ట్రైజ లిప్ బామ్ లిప్స్టిక్స్ అవన్నీ ఈ మధ్య జ్యువెలరీ కూడా తీసుకుందంట సో ఇప్పుడు జూన్ లో పంపిస్తా అని చెప్పింది లైక్ హెవి జ్యువలరీ నచ్చదు నాకు సింపుల్ పెండెంట్ కానీ చిన్నగ సింపుల్గ ఉండాలి చూనీకి క్లాసిక్గా లైక్ ఉండాలి అంతే
వావ్ వావ్ అండి చాలా బా చెప్పారు మీ అంబిషన్స్ వావ్ మీరు కొనక పోయిన కూడా మీ అక్క కొనిస్తున్నది చూడండి చా చాలా బెటర్ అండి ఇక మీరు కూడా అవసరం లేదండి మీ సెలెక్షన్స్ కూడా మీ అక్కనే చేస్తుందికాబట్టి
అవునండి బెట్ నాక్ కొంచెం అంత స్ట్రెస్ ఉండదు మా అక్క పంపిస్తుంది కాబట్టి
ఆ ఇంకేటండి మరి ఏమైనా మూవీస్ చూసారా మీ ఈ మధ్యలో ఏమైనా మూవీస్ చూసారా
ఈ మధ్య అంటు ఏ మూవీస్ చూడలేదు అండీ ఈ లాస్ట్ లో వన్ వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒక మూవీ సజెస్ట్ చేసింది చూసాను
ఏ మూవీ అం
దసి ద సీ బీస్ట్ అని ఒక మూవీ ఉంటది బాగుంది మూవీ
వాయిస్ కొంచెం వినబడటలే కొంచెం గట్టిగా మాట్లాడండి
హలో ఇప్పుడు ఒకేనా వాయిస్
ఇంకొంచెం గ
ఇప్పుడు ఓకేనా అండి వాయిస్ మెంతుల్
వన్ సైడే ఇనబడుతుందండి
హలో ఇప్పుడు ఓకేనా
లేదండి ఆ లేదండి మరి అంత క్లారిటీగా లేదు ఇప్పుడు కూడా
ఆ ఇప్పుడు ఓకేనా అండి వినిపిస్తుందా
లైట్ లైట్ గా వస్తుందండి ఇప్పుడే కొంచెం వాయిస్
నాకు మీ వాయిస్ క్లారిటీగానే ఉంది అంటే లక్ మీ దగ్గర సిగ్నల్ ఒక్కసారి చెక్ చేస్ ఉన్నా వీళ్ళకి సమ్మర్ సీజన్ లో మ్యాంగోస్ బాగా వస్తాయి తిన్నారా
అండి మ్యాంగోసా
మ్యాంగోస్ ఏ అంటే సమ్మర్ లో బాగా వస్తాయి కదా మ్యాంగోసును వాటిని ఏమంటారు ఐస్ ఆపిల్ ముంజకాయలు అంటారు చూడం
అవునండి ముంజకాయలు ఎక్కువ తినొద్ద ముంజకాయలు బెటర్ అండి కానీ మ్యాంగోస్ ఎక్కువ తినకూడదండి మ్యాంగోస్ అంతం హీట్ చాలా హీట్ అండి అది ఇంటికి మనకి అంత హీట్ ఇస్తున్నప్పుడు మనం ఇంకొంచెం గ్లామర్ పోతది అనమా ట అందుకని మామిడికాయలు ఎక్కువ తినొద్దు ఆ సీజన్ పోతే వస్తది అంటుంటది పోతా అంటుంటది ఎట్లాగో అంత టేస్ట్ ఏం ఉండదు సో దాన్ని తినను కూడా టీ ఎక్కువ తెచ్చి ఆ ఒక వేళ మీరు మీ దుష్టిలో తిన్నీ హీటు తగ్గియడానికి వా రు అన్ని తినమంటారు కానీ ఒకవేళ హీట్ లేకుండా అవన్నీ మనం మెయింటైన్ చేసాము అను కొండి వాటర్ ఉన్నాయన్ని ఇంకొంచెం గ్లో పెరుగుద్ది ఫేస్ అయినా గానీ ఏదైనా
నేను అంటే లైక్ మీరు గ్లో కోసం గ్లో కూడా పోతుంది కదా అండి సీజన్ ఫ్రూట్ అంటే లైక్ సమ్మర్ లోనే వస్తుంది కదా మ్యాంగోస్
అవునండి సమ్మర్ లోనే వస్తది
తర్వాత మ్యాంగోస్ దొరికాయ్ కదాండి సో ఉన్నప్పుడు సీజన్ లోనే తినాలి మా అంటే కొన్ని పింపుల్స్ వస్తాయి అ పింపుల్స్ ఒక వన్ వీక్ లో వెళ్ళిపోతాయి
అ
మ్యాంగోస్ తింటే మా అంటే పింపుల్స్ వస్తాయి కదా అండి వన్ వీక్ లో పింపుల్స్ లైక్ మనం కేర్ తీసుకుంటే ఆ పింపుల్స్ కూడా వన్ వీక్ లో పోతాయి కదా తినొచ్చు కదా
చెప్పలేం కదా అండి పింపుల్స్ వల్ల ఆ బ్లాక్ హోల్స్ టైప్ గా బ్లాక్ మచ్చల టైప్ గా అలానే ఉండిపోతే అప్పుడు ఏం చేస్తారండి ఇప్పుడు పింపుల్స్ తీయడానికి ఆన్ల ఒక వైట్ ప్రాపర్గా వాడే బదులు హీట్ లే కుండా వాడటం ఇంకా బెటర్ కదండి
ఒకే అండి
మీగో మీరు ఏంత అనే చెప్పండి నాకు మ్యాంగోస్ అంటే అసలు పడదు నచ్చదు కూడా అందుకనే సో నేను మ్యాంగోస్ తినను ట
ఓకే ఎలా చెప్పండి మరి
మీరు దాని ప్లస్ పాయింట్స్ చె పాను మీరు ప్లేస్ పాయింట్స్ అసలు ప్లస్ పాయింట్స్ ఇవ్వండి మ్యాంగోస్ తోటి మ్యాంగోస్ తినడం వల్ల ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ తాగాలి ఇవీ మెయింటైన్ ఎక్కువ చేయాల అనుకుంటాన్లు కాగానీ అదంతా వేస్ట్ మీ మీకు తినాలనిపిస్తే మీరు తినండి
ఇవాళే తింటున్నాండి మాంగో ఇప్పుడే మా డాడీ తీసుకొచ్చాడు ఫ్రెష్గా ఇప్పుడే మా డాడీ మ్యాంగోస్ తీసుకొచ్చాడు మా మమ్మీ ఒక కట్ చేసి ఒక పీస్ ఇచ్చింది తినుకుంటు మాట్లాడుతున్నా ఉమ్